రూమ్ బాన్
మీరు బాగున్నారా
ఊమ్ బావున్నా ఏం చేస్తన్నావు
ఏం చేయలేదు ఇన్స్టా చూసుకుంటూ ఉన్నా
ఉహు
మీరే ఏం చేస్తున్నారు
నేనేేం లేదా మా పిల్లి సత్తా ఇస్తా అంటే దానికి కొంచెం ఎండు చేప వేసి తినేసి పనుకునింది తినడం పంన్ కుణం తినడం అంతే మాపిల్లి అవును ఈ మధ్య కొం ఆ
వెదర్ అనేది చాలా వియిర్డ్ ఉంది కదా అ
చాలా వియర్డ్ గా ఉంది అసలు ఒక రోజు చాలా వేడిగా ఉంటుంది ఇక నెక్స్ట్ డే సడన్ గా రెయిన్ పడిపోతుంది అసలు ఏందీ ఈ క్లైమేట్ టెంపరేచర్ అది కొంచెం ం కూడా అర్థమే కాలేదు
ఇదంతా క్లైమేట్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అంట
అవును నిజమే న్యూస్ లో కూడా చానా వచ్చినయి న్యూస్ లో కూడా చూసాను నేను గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుం ందంట ఇంకా పొల్యూషన్ పెరిగిపోతుంది అసలు మనం కంట్రో అంటే కంట్రోల్ లేవంట ఇవంతా
అవునా సమ్మర్ లో అయితే ఇంకా హీట్ వచ్చేసి చాలా పెరిగిపోతా ఉంది బయట ఉండే కూడా అవ్వడం లేదు త
ఉమ్ అవును మా సైడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫార్టీ డిగ్రీస్ ఏమో ఉందేమో ఎండ
బయట వెళ్తే ఇంకా
ఉమ్
డైరెక్ట్ గా సన్న మన దగ్గరే ఉన్నట్లు అనిపిస్సాంది
ఉమ్ అవును మన చైల్డ్హుడ్ లో అయితే ఇట్లా అసలు ఉండేదే కాదు కదా మ మంచిగా అంత సన్ ఉండేది కాదు
అవునా అప్పుడు క్లైమేట్ కొంచెం బ్యాలెన్స్గా ఉండేది
ఆ మనం అప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఎంతగా బయట పోయి ఆడుకొని వస్తా అంటే మ అసలు ఇంత ఉండింటే అప్పుడు ఎప్పుడో పోయ్యే వాళ్ళం కదా
అవును అప్పుడు అంటే అంతగా ఇంకా ఉండేది కాదు మనం మేమైతే స్కూల్ అయిపోయిన వెంటనే వచ్చేసి తినేసి మళ్ళా బయటకి పోయి ఆడుకుంటా ఉండేవాళ్ళం
ఉమ్ అంటే ఇప్పుడు ఎందుకంటే ఎట్లా ఉన్నా మా మనుషులు చేసే పనుల వల్లనే లేట్లా అయిపోయింది డిఫారెస్ట్రేషన్ అంట పొల్యూషన్ ఇవంతా దీనికే కారణాలు
చెట్లను పెంచాలి బాగా
ఉమ్ అవును ప్చ్ అందరూ గ్లోబల్ వార్మింగ్ అంటూ ఉంటారు అంటే ఎగ్జాక్ట్గా ఏంటి దాని మీనింగ్ ఏమి అని
అంటే ఎర్త్ టెంపరేచర్ వచ్చేసి గ్రా యాక్చువాల పెరిగి పెరగడం అనమాట మెయిన్లీ పొల్యూషన్ న్ వల్ల అది పెరుగుతా ఉంటుంది ఇంకా ఈ చెట్లను కొట్టడం వల్ల ఉమ్ చెట్లు ఉంటే మనకి కి కొంచెం పొల్యూషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా చెట్లను కొ ట్టేస్తా ఉన్నారు. బిల్డింగ్స్ పెంచుతా ఉన్నరు, ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని పెరుగుతా ఉన్నయి.
అవునండి అవును అంటే ఇంకా పొల్యూషన్ అంటే పొల్యూషన్ అంటే వెహికల్స్ ఇండస్ట్రీస్ అన్ని వస్తయి కదా దాంట్లో. దీని వల్లనే పొల్యూషన్ అయిం టనై
అవును ఇంకా దాని వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఎక్కువ వైపోతాన్నాయ్.
ఉమ్ అవును అసలు డిఫారెస్టేషన్ ఎక్కువ అయిపోతాంది, అసలు ఇక్కడ చూడు ట్రీస్ కట్ చేసి బిల్డింగ్స్ పొడువుగా కట్టేస్తన్నారు. అసలు ట్రీస్ కట్ చేయడం కూడా రీజన్ కదా. మెయిన్ గా గ్లోబల్ వార్మింగ్ కి
దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ అబ్సాబ్ చేయడానికి ట్రీస్ తక్కువైపోతాయా ఇంకా పక్షులు కూడా దానిలకి స్పేస్ కూడా ఉండడం లేదు. ఏ అంటే చెట్ల మీదే కదా అవి స్కూల్ ఏరియా దానిలో కూడా ఈల్ నివాసం ఉండడానికి ఏం లేదు
ఆ అవును అసలు వాళ్ళ జాతినే అంతమయిపో పోతాంది ముందు పక్షులు అంటే చిన్న చిన్న పిచ్చుకలు, స్పారోస్ ఉంటాంటివి ఉంటానిన్నాయి. ఇంకా
అవును ఇప్పుడు అవి సిటీస్ లో ఎక్కడా కనిపించడమే లేదు. పల్లెటూర్లల్లో కూడా ఎక్కడో అక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయ్.
ఉమ్ అవును అసలు బయోడైవర్సిటీ కూడా డ్యామేజ్ అవుతుంది, ఇవి ఈ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల
అవును ఐస్ గ్లాస్ రీల్స్ మెల్ట్ అవుతున్నాయ. అంట విన్నావా?
ఆ విన్న, నేను బుక్స్లో కూడా చదివిన అయినా పోల్స్ దగ్గర ఐస్ ఐస్ మెల్ట్ అయితే సలవల్ పెరిగిపోతుంది కదా మళ ఎ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు
అ ఇప్పుడు కోస్టల్ ఏరియాస్ ఫ్లడ్లో ఫ్లడ్ వస్తుందా ఇప్పుడు దగ్గర అంటే ఓషన్స్ దగ్గర ఉన్నావు అండి చిన్న చిన్న ఊర్లు అనేవి మునిగి పోతా ఉం యి దాని వల్ల చాలా మంది ప్రాణా కష్టం
అయ్యో అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ కదా ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు అవి మెల్ట్ అయిపో పోయి ఫ్ల ఫ్లడ్స్ వచ్చే ఎంత సిచ్యువేషన్లు ఉంటాయి ఇంకా మళ్ళ ఊర్లన్నీ నాశనం అయిపోతాయి కదా
అవును అక్కడ దగ్గరున్న వాళ్ళ పరిస్థితి అయితే దారుణం ఇంకా వాళ్ళు భయపడుతూనే ఉంటారు
ఉమ్ ఇంకా మరి ఫ్యూచర్లో ఇంకా వర్స్ట్ అవుతుంది కదా ఇప్పుడే ఇట్లాందంటే మనం అంటే కొంతం ఫిఫ్టీ ప నైంటీ పర్సెంట్ ఇట్లా చేసినా ఒక టెన్ పర్సెంట్ అన్నా మంచి అంటే దీన్ని రెడ్యూస్ చేస్తన్నారు కదా ఇంకా రాౌంన రాం రన్ రండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోతారు నాకు తెలిసి హండ్రెడ్ అయిపోతారు అనుకో ఎవరు అంతగా ఫ్యూచర్ గురించి ఆలోచించరు
ఇప్పుడు మనం కేర్ తీసుకోకపోతే డెఫినెట్లీ అట్లే అయిపోతుంది ఇంకా
ఉమ్ అసలు వింటా అంటే చాలా స్కేరగా అనిపిస్తుంది తెలిసిన ఇదంతా
నిజం కానీ మనం చేంజెస్ స్టార్ట్ చేయ్యాలి అంటే చెట్లు నాటడం కానీ పొల్యూషన్ తగ్గించాలా అన అందరూ స్టార్ట్ చేస్తే తగ్గుతుంది
అవునులే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాటిన చాలా మంచి ఇంపాక్ట్ వస్తుంది అనమాట కదా
అవును
ఉమ్ మనం ఏం చేయగలం చెప్పు సింపుల్గా ఈ పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ చేయకుండా ఉండాలంటే
అంటే మనం పొల్యూషన్ తగ్గించాలంటే ఇప్పుడు అంటే ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఉంది కదా అట్లా లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూస్ చేయడం వల్ల పనీ
ఉమ్
ఆ ఒకరి బండిలో ఇంకొకరు వెళ్ళడం వల్ల అట్లా కొంచెం సేవ్ చేయొచ్చు మనం పొల్యూషన్ తగ్గించేలాగా చేయొచ్చు
యూస్ చేయకుండా కొంచెం లిమిట్ లో యూజ్ చేయమంటున్నావు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ ఎక్కువ యూజ్ చేయమంటున్నావ
ఏ ఇంగా చెట్లను బెంచాలి
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడం బెటరు ఇంగా చెట్లను నాటిన కూడా కొంచం తగ్గించచ్చు మనం ఇంకా
ఇంకా ప్లాస్టిక్ యూసేస్ కూడా తగ్గించాలి
హు అవును అదే మెయిన్ ఇంపార్టెంట్. అద అది తగ్గిససాలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. మనం ఇక్కడ షాప్స్ లో కూడా కవర్స్ ప్లాస్టిక్వి ప్రతిది. మనం తినే బౌలు, తినే స్పూన్ తో సహా ప్లాస్టిక్. కో రెడీ అయిపోతాంది ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ తోనే రెడీ అయి రెడీ అయినాయివంతా
అవును ఎక్కడ చూష్ణ గాని వాళ్ళ అనిమ్ ప్లాస్టిక్స్ తోనే దాని బదులు మనం పేపర్స్ యూస్ చేస్తే తరిపోతుంది ప్లాస్టిక్ అనేదీ బయోడేగ్రేడిబుల్ అవ్వదు కదా అది కాల్చినా గాని మళ్ళీ పొల్యూష్ నే వసుంది
అవును ఇది పేపర్ కాకపోయినా ఇంగా అంటే విలేజెస్లో ఇంగా ఆ ఈనాది బనాన్న లీవ్స్ ఉంటాయి కదా దాని మీద తినడం అవి అంతా కొంచం హు ఆ లైఫ్యూ మనం అడాప్ట్ చేస్కున్ ఎమన్నా హెల్త్ కూడా మంచిది కదా
అవును ఇంగా వాటర్ సేవ్ చేయడం హు మన డ్యూటీనే
ఆ వచ్చి ఎలక్ట్రిసిటీ మెయిన్ ఎలక్ట్రిసిటీ వేస్ వేస్ట్ చేయకుండా ఉండాలి మెన్గా ఎందుకంటే మనక్ ఫ్యూచర్ జనరేష్ ఇన్ కూడా కావాలా కదా
అవును అవును రెన్యూబుల్ ఎనర్జీ యూస్ గురించి విన్నావా
ఆ విన్నా మా క్లాస్ సెమ్ అయితే మొత్తం ఓయి ఓపెన్ ఎలక్టివ్ సబ్జెక్ట్ ఉంటుందనా. నేనైతే మొత్తం ఆ సబ్జెక్టే తీసుకున్నా. నేనన్మాట ఫస్టేనీబులు పైన దంట్లోస్ పోలారు వెండు థర్మాలేట్ ఏడ్చి బయోకెమికల్ ఎనర్జీ ఇవంతా ఉంటాయి కదా
ఫ్రెండ్లీ కదా
అవును ఫ్యూచర్ లో అవి ఎక్కువగా యూస్ చేయాలి. ఇప్పుడు మనం సేవ్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్ కోసం పెట్టాలన్మాట అంతా
ఓ కొన్ని కొన్ని సార్లు అనిపిస్తా ఉంటుంది మనం అంటే చిన్న చిన్న ఎఫర్ట్స్ పెట్టడం వల్ల చేంజ్ అవుతుంది కదా ఒకరైనా మారుతారు కదా మనల్ని చూసేం
హు కానీ అందుక్ హో అలాయే అలానే థింక్ చేస్తే, ఎవరు చేంజ్ చేయరాన్మాట్ చేయలేరు. అంటే మనం చేయగలమా అని థింక్ చేస్తే, మనం చేస్తాము అని అనుకుంటే అయితుంది మనం ఒకటి అంటే చేయగలమా అని డౌట్ పడితే ఇంకా అది అవ్వదన్నమాట
కలెక్టివ్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్
ఆ అవును చిన్న చిన్న స్టెప్స్ మొత్తం కలిస్ అయితే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అన్నమాట
అ మనం చేయడం అందరికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకి కి తెలుస్తుంది
అవును మెయిన్ గా మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికి చెప్పాలి ఫస్ట్ మెయిన్గా
అవును సోషల్ మీడియా యూస్ చేసుకొని కూడా మనం అందరికీ చెప్పొచ్ వచ్చు
అవును మంచి ఐడియా అది మాత్రం
అవును
ఈ వీకెండ్ ఏమన్నా ట్రీ ప్లాంటేషన్స్ అట్లా ఏమన్నా దానిపైన ఫోకస్ చేద్దామా
ఆ చేద్దాము
హ్మ్ సరే అయితే సరే అయితే నేను చూస్తాను ఇక్కడ దగ్గరలో ఏమైనా ట్రీస్ ఏమైనా అవైలబుల్ ఉంటే చెప్తా సరేనా అయితే మళ మెసేజ్ చేస్తా బాయి